హలో
వినిపిస్తోందా అండి నేను మాట్లాడేది
ఆ వినిపిస్తుందిండి ఇప్పుడు బాగా క్లారిటీగా
మ్ మంచిదండి
ఆ చెప్పాలండి మీరూ ఏం చేసినారు అంటే ఏమన్నా అంటే సైబర్ సెక్యూరిటీ గురించి ఏమన్నా తెలుసా అండి మీకు
సైబర్ సెక్యూరిటీ గురించి నాకతే ఏం తెలియదండి పెద్దగా అసలుకి
అదైతే నాకు చాలా ఇష్టం అండి బలే ఉంటుంది సైబర్ సెక్యూరిట్ గురించి
అవునా ఏం తెలుసుకున్నారు మీరు సైబర్ సెక్యూరిటీ గురించి చెప్పండి నాకి
ఊరికే అంటే ఎలా హ్యాక్ చేయాల్లా ఎలా ప్రొటెక్ట్ చేయాల్లా
ఓ ఇప్పుడు అది తెలిసి మీకు నచ్చేసింది అనమాట మీకు దాంట్లో వచ్చేది లేదు గాని
లేదండి నాకు ముందు నుంచి ఇష్టమే కానీ ఏమో రాతుండి
టరు నైపుణ్యం లేకపోయినా దాని మీద ఆ ఏమంటారు ఇష్టం ఉంది
ఆ అదే అండి
ఉహుమ్ అదే నేనంటున్నాను అండి ఇంకేంటండి విశేషాలు నాకు కూడా అట్లాంటే ఇష్టమేనండి కాకపోతే నేను దాంట్లో చదవలేదు కాబట్టి నాకు తెలియదండి అది ఎ ట్లా ఏమనేది నాకు తెలియదు
అవునా అండి కానీ
ఉమ్
అదే అండీ
ఎందుకండి మధ్యలో మాటలు మింగేసన్నారు ఆగిపోతున్నారు మధ్యలో మధ్యలో
లేదండి కట్ అయితాందా ఇప్పుడు బాగా ఇనిపిసంది కదా
ఇప్పుడు ఇనిపిస్తాంది మీరు అది అండి కాదు అని మళ్ళా మధ్యలో ఆగారు కదా
అప్పుడు కట్ అయిందేమో అండి వాయిస్ తెలీదు ఆ అండి
ఉమ్ ఇంకేంటండి
చెప్పాలండి మీరు మీకు ఏమన్నా సబ్జెక్ట్ అట్లా ఇష్టం ఉందా
అలా ఇస్టము అని అంటే నాగూడా ఇది హ్యాకింగ్ ఇలాంటివంటే ఇష్టం అండి కాకపోతే ఎట్లా ఏం అనేది నాకు తెలీదు అంటే ఇప్పుడు మన కంప్యూటర్ సంబంధించిన దానిలో ఇష్ ష్టమైంది ఏదేదైనా ఉందంటే నాకు కూడా నిజం చెప్పాలంటే అదే అంటే కొంచెం ఆతృతగా ఉంటది బావుం
ఆ అవునండి
ఆ అంటే మిగతా వన్నీ సప్పగుంటాయంండి అంటే డేటా సైన్సు ఏఐఎంఎల్ ఎప్పుడు చూసిండేటు ఏం ఉండవు దాంట్లో కొత్తగా అదే ఇది అనుకోండి ఏమంటరు పెద్ద పెద్ద హ్యాకులు చేసేయడం అట్లా చేయడం దాంట్లో ఒక మజా వస్తుందండి
అవునవునండి
ఉమ్ అదంటే నాకు ఇష్టం కాకపోతే అది దాంట్లో చేరి నెన్ దాన్ని నేర్చుకునిండే దాన్నేమో కచ్చితంగా బాగా నేర్చుకుని ఉండే దాన్ని
అవును ఈ కోడింగ్ ఫీల్డ్ అంటేనేే నాకు ఇష్టం లేదండీ ఫస్ట్ ఆఫ్ ఆల్
అవునండి
అవును మీరు రెజ్యుమ్ అవన్నీ ఎలా బిల్డ్ చేసుకున్నారు ఏ దాంట్లో
అంటే మా స్నేహితురాలకి వాళ్ళ స్నేహితురాలు ఒక టి పెట్టింది ఉందండి టెంప్లెట్ మేమ అందరం దాన్నే ఎడిట్ చేసుకున్నామండి
అంటే ఇంత ముందు మీ సార్ వాళ్ళు చెప్పిని
ఆహా అట్లేం లేదండి మేము వేరు వేరుగానే చేసుకున్నామండి సార్ వాళ్ళు చెప్పిండేది కొంత వరకే బావుంటుందండి కంపెనీలకి బావుండదు అది
ఆ టెంప్లేట్ ఉంటే ఒకసారి ఇ షేర్
ఆ నేను నా ల్యాప్టాప్ తీసినప్పుడు పంపిస్తానండి ఎందుకంటే అది ల్యాప్టాప్ లోనే ఉందండి అది నా ఫోన్ లో లేదు ఉ ఎప్పుడన్నా తీసినప్పుడు పంపిస్తాను నాకు ఒక మెసేజ్ పెట్టిండండి ఎందుకంటే నేను ముందుగానే గజనీకి చెల్లెల్లాంటిదని అనమాట మర్చిపోతా ఉంటాను అప్పుడప్పుడు కొన్ని ము ముఖ్యమైన విషయాలు మర్చిపోతాంట కొన్ని కొన్ని గుర్తుంటాయి కానీ కొన్ని మర్చిపోతా అప్పుడప్పుడు వేరే ధ్యాసలో పడిపోయి మర్చిపోతాననమాట అందుకు
అంటే మీరు ఎప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారో నాకు ఎట్లా తెలుస్తుందండి
అంటే మీరు ఇప్పుడే నాతో సంభాషణ అయిపోంగానే మీరు నాకు మూందు మెసేజ్ పెట్టేసిండండి
పొద్దున చేస్తాలేండి క్లాస్ లో ఉన్నప్పుడు
ఆ ఎప్పుడైనా మీ ఇష్టం ఎప్పుడైనా కానీ చేయండి నేను పెడతా
ఉ సరే అండి పొద్దున అయితే ఓపెన్ చేసి పెట్టుకొనింటారు కదా ఇప్పుడు యాడ ఓపెన్ చేస్తారు
పొద్దునైనా నేను ఎందుకు ఓపెన్ చేస్తానండి నేన ఏమన్నా ట్రైనింగ్ కి పోతానన్నా ఏమన్నానా కాలీగా ఉండేదే కదా
కాలీగా ఉన్నా ఏదో ఒకటి ఓపెన్ చేసి ఏదో ఒకటి చూస్తా ఉంటారు కదండి
అట్లా కూడా చెయ్యమండి కాలీగ ఫోన్ చూసుకుంటా ఉండడం సీరియల్ చూడడం ఆటలాడుకోవడం
ఉ
ఇలాంటివి చదువుకుందామంటే ధ్యాస రావట్లేదండి దాని మీద ఎందుకో తెలిదుగాని హ
ఆ
నేనైతే ఒక పుస్తకం కొనుక్కొనచ్చుకుందాం అనుకున్నానండి కానీ మర్చిపోయాను మీ దగ్గర వేస్ట్ గా ఏమన్నా పుస్తకాలు పుస్తకాలు ఉన్నాయా అండి అంటే రఫ్ వర్క్ చేసుకునేలాగ ఏవన్నా
ఆ రికార్డులు ఉండయి అండి
అవునండి ఏమో ఒకసారి మీ స్నేహితురాలు కు అడుగుతాను వాళ్ళ దగ్గర ఏమన్నా వృధాగా ఉన్న పుస్తకాలు ఉంటే అడుగుతా ఉంటే తీసుకు తీసుకుంటాను లేకపోతే మీకు అడుగుతాను నాకు ఒక పుస్తకం ఇవ్వండి
ఎందుకండి
ఆ అంటే ఎప్పుడు కాలిగనే ఉంటాను కదా కొంసేపు పొద్దు పోయే కన్నా అప్పుడప్పుడు ఏదన్నా తీసి అట్లా యాప్ అప్టిట్యూడ్డో అలాగేన్ననా చూస్తా ఉందామ అని అండి అంటే నాకు ఏమంటారు ఇట్లా లెక్కలు చేయడం అంటే చాలా ఇష్టం అండి నాకి అంటే యాప్టిట్యూడ్ అంతా ఇంకా లెక్కలకి సంబంధించే కదండి ఉంటది
మీకెందుకండి జాబ్ వచ్చినాక ఆల్రెడీ ఆఫర్ లెటర్ కూడా వచ్చింది
అంటే అది మేము అక్కడికి వెళ్ళినాకైనా మాకు ఒక టెస్ట్ పెడతారండి ఆ టెస్ట్ లో పాస్ అవ్వాలని ఏం లేదు పాస్ అయి మంచి మార్కులు తెచ్చుకున్నాం అనుకోండి రేపు పొద్దున్న రెండు నెలల తర్వాత ఇంకొక కోర్స్కిేస్తారు మనకి మళ్ళా అంటే సపరేట్ డొమైన్ సపరేట్ చేస్తారు అట్లా చేసేటప్పుడు మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి అట్లా మంచి మార్కులతో పాస్ అయితే అక్కడ దానికి ఆప్టిట్యూడ్ జావా ఎస్ క్యూ ఎల్ కొంచెం ఎల్ అండ్ డి అంటారండి అది ఇంగ్లీష్ లాగా అది వచ్చిండాల ఎల్ అండ్ డి అనేది ఎట్లో గట్ల చేయగలుగుతాం ఇంకా జావ ఎస్క్యూఎల్ అంటే మనమైయితే ఊహించలేమండి క్వశ్చన్లు ఎట్లాగో చూస్ దా కరెక్ట్ ఆన్సర్స్ టైపు లో ఇస్తారంటా ఇంకా ఆయాప్టిట్యూడే కదండి మనం కొంచం జాగ్రత్తగా పరిశీలించాల్సింది
ఆ ఏ కంపెనీలో అండి మీకు ఆఫర్ లెటర్ వచ్చింది
ఇంన్ఫోసిస్ అండి
ఇన్ఫోసస్ ఓన్లీ అమ్మాయిలే కదండి అది
ఆ అప్పుడైతే అమ్మాయిలు ఒకటే తీసుకున్నారండి మామూలుగా సంవత్సరం సంవత్సరం ఒక పూల్ డ్రైవ్ జరుగు ందండి అమ్మాయిలకు మాత్రమే ఎక్స్క్లూజివ్ గా తీసుకుంటారండి
అమ్మాయి అమ్మాయిలకు మాత్రమే వచ్చది ఇన్ఫోసిస్ ఐబిఎం
ఆ అవునండి అంటే మళ్ళా వేరే రోల్ వస్తుందండి ఆ రోల్ క్ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఎలిజిబులే అండి ఇదే కంపెనీ నుంచి మ్ ఇంకేంటండి మీకేమన్నా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి నేను చెప్తా ఉంటాను మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే అడగండి నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా నేను ఇక్కడ ఉన్న లేకపోతే వెళ్ళపోయినా కూడా ఖచ్చితంగా మెసేజ్ చెయండి నేనైతే ఖచ్చితంగా అంటే ఖాళీగుంటే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇవ్వకపోయినా మళ్ళి అయినా ఇస్తాను ఒక రోజు లో పైన ఒకవేళ అంతగా నేను అక్కడికిెళ్ళి ఆ అంటే అంత ఇదిగా ఉంటే
అ అండి అదే లే జాబు అంతా
ఆ అంటే ఇంగ పగులంతా అట్లా సరిపోతుంది కదా అండి ఖాళీ దొరికిన సమయంలో ఇంగ ఇంట్లో వాళ్లతో మాట్లాడం అ ట్ల ఇట్లనే సరిపోతది
ఆ అండి ఎక్కడా అండి జాబ్ ఎక్కడ
ఇప్పుడు ట్రైనింగ్ కి మాత్రం మైసూర్ కి పోతామండి తర్వాత మళ్ళీ ఎక్కడేస్తారో వాళ్ళు తెలియదండి
అవునా అండి
తెలుసండి మీరు ఆడ మైసూరు లో క్యాంపస్ ని చూసారే అనుకోండి చెప్తున్నా ఖచ్చితంగా దీంట్లో ఉద్యోగం తెచ్చుకోవాలీర అనిపిస్తుంది అంత బాగుంటది క్యాంపస్ అవునండి
మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేరుతారండి మీరు జాయిన్ అంటే అప్
అది అది ఇంకా మెయి ట్లూ ఇంకా రాలేదండి దానికోసమే కదండి నేను ఇంకా ఇక్కడే నిరీక్షిస్ స్తున్నాను లేకుంటే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని అది ఇంకా ల్యాగ్ ల్యాగ్ అయితానే ఉందండి మన కళాశాల
దానికన్నా బయట చూసుకోవచ్చు కదండి
బైటం టే అంత సులభంగా రావండి ఒకవేళ మంచి మంచి కంపెనీలు వచ్చినా చాలా రోజుల తర్వాత పిలుస్ ారు వచ్చి లాభం ఉండదు ఎందుకంటారా ఇప్పుడు మాకు వచ్చిన సంస్ స్తలోనే అయినప్పటికీ కూడా అంటే ఆఫ్ క్యాంపస్ కింద తీసుకున్న వాళ్ళకు రెండున్నరవత్సం తవాత పిల్ నారంట రెండున్నర సంవత్సరం తర్వాత బోడీ వాళ్ళదేండి పిలిచేది మనం ఇంకోటి ఏదో చూసుకుంటాం మీ దానీ కోసం నమ్మకోనుం టమ ఏ మీము
అంతే కదండి
అట్లా కష్టం అయిపోతుందండి ఆఫ్ క్యాంపస్ తీసుకోవడం అనేది సెలెక్ట్ చేసుకోవడం అని ఇప్పుడు ఆఫ్ క్యాంపస్ అంతగా మనం చేస్ కోవాలి అనుకుంటే ఇంకా కోచింగ్ ఉంటది కదండి ఆరు నెలల కోచింగ్
న అండి
ఆ ఇప్పుడు బెంగళూరు హైదరాబాదు ఇట్లా పెద్ద పెద్ద ఊర్లలో కోచింగ్ ఇస్తారు కదా జాబులు కోసం అని చెప్పి .
ఆ
అట్లా కోచింగ్లు తీసుకొని పోతే మీరు వెంటనే జాబ్లో సెట్ల వచ్చండి
ఆ కోచింగ్ కూడా మళ్ళీ ఎక్కువ డబ్బులు అయితుందండి ఆ కోచింగ్ లేకుండా మనం ముందే స్కిల్స్ నేర్చుకుంటే సరిపోతు తుంది కదా అండి
అంటే మీరు వెంటనే ఉద్యోగం కావాలంటే నాన్ ఐటీ లో అయితే సులభంగా దొరుకుతాయండి కాని ఐటీ లో దొరకాలంటే బయట కష్టం అండి కొంచెము.
అంటే మీరు ఆ జాబ్ వచ్చేంత వరకు నాన్ ఐటీలో అన్నా జాబ్ చేయొచ్చు కదండి
నేను అట్లా చేద్దామనే బెంగళూరు కెళ్ళాన అండి కానీ ఆ బెంగళూరు లో పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయండి.
అంటే ఎలా అండి
అంటే ఇప్పుడు మీకు చెప్పాలంటే నాకు తెలిసి ఇప్పట్లో సమయం సరిపోదు అయినప్పటికీ. కొంచెం చిన్న డెమో లాగా చెప్తానండి అంటే అక్కడ పని చేసే వాళ్ళు. పని చేేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి జీతం చాలా తక్కువ ఇస్తారు ప్రతి దానికి మనం ఆ పని చేయడం అనేది నిజాం మనల్ని మనస్ చంపకొని కూడా చేయాలనిపి. ఊర్కే.
మ్
ఆ అది ఒక ఉదాహరణ ఉండింది మా స్నేహితురాలకి స్నేహితురాలు పని కొన్ని రోజులు చేసిందంట దాని గురించి నేను మీకు తర్వాత వివరిస్తాను అప్పుడు మీరే చెప్తారు దీన్ని చెయొచ్చా చెయకూడదా అనే విషయము ఎందుకంటే మీరు నాకు మాట్లాడొచ్చండి అదంత కదె పోయే వరకు మాట్లాడొచ్చండి ఎందుకంటే. నాకు సమయం చాలా మిగిలి ఉందండి ఇంకా
ఆ మీకు ఇంకా ఎన్ని కాల్స్ మిగిలి ఉన్నాయండి దీంట్లో
ఇంకా ఆరు ఉన్నాయండి ఇది కాకుండా.
టోటల్ ఎన్ని ఉన్నాయండి.
మొత్తం మొత్తం మామూలు తెలిసిందే కదండి అయినా దీనిల గురించి మనం ఈడ మాట్లాడకూడదండి
అంటే కాల్స్ మాట్లాడచ్చండి నేము అవన్నీ చెప్పకూడదు.
ముప్పై అండి మొత్తం
మొత్తం ముప్పయా ఓకే అండి
ఉమ్ అట్లా నాది ఇరవై నాలుగోదండి ఇప్పుడు ఇది
ఆ అండి
మీది
నాది ఇరవై ఒకటోదండి
మ్ మాక్కన్నా లేటుగా మొదలు పెట్టి చాలా ముందుగా ఉన్నారే
ఉమ్ లేదండి నేను ముందే మొదలు పెట్టా మీ అందరికన్నా
అవునా ఓకే అయితే మల్ల మీకు మళ్లీ వచ్చిందేమో కదా అవి
అవునండి నేను అప్పుడే మా ఫ్రెండ్ కి మా స్నేహితురాలి కి చెప్పా చేసుకో అని లేదు నేను చెయ్యను అది ఇది అని అండి
మ్ ఇప్పుడు తను నమ్మింది వాళ్ళ గది వాళ్ళు వాళ్ళందరూ కూడా చేస్తుంటే తను నమ్మింది ఇప్పుడు
ఆ అండి నేను ముందే చెప్పా అప్పుడే నమ్మింటే సరిపోయది.
అవునండి కరెక్టేనండి అప్పుడే చేసిందింటే ఇప్పటికి ఎలాగో ఉండేదండి ఊ ఇంకేంటండి విశేషాలు ఏమన్నా ఉన్నాయా విసెశాలు మధ్యాహ్నం మధ్యాహ్నం ఏం తిన్నారండి
మధ్యాహ్నం మా ఏం తినలేదండి నాకేం తినాలనిపిలేదు అందుకే అలాగ
అంటే మీరు హాస్టల్ కి కూడా అంటే వసతి గృహానికి కూడా మీరు రాలేదా అండి తినడానికి.
ఆహా లేదండి రాలేదు.
కళాశాలలోనే ఉండిపోయారా
అవునండి
మళ్ళీ బలం ఎట్ల వస్తుందండి తిన మీరు తినకపోతే నడడానికి తిరగడానికి
నేను లావయిపోతున్నానని మధ్యానం మానేసిన
ఓరిని డయిట్ పాటిస్తున్నారా మీరు ఓహో మరి డైట్ పాటిచ్చేటప్పుడు మీరు నడవాలి కదా అప్పుడే కదా క్యాలరీస్ కరుగుతాయి మీకి
నడ్చ్చేకి అవ్వట్లేదండి
అంటే మీరు తినకపోయినా కూడా ఊరికే వసతి గృహానికి వచ్చి వెళ్ళారనుకోండి కోవు